హలో హాయ్ హలో
హలో ఇన్పిస్తుందా?
ఆ ఓకే ఇనిపిస్తుంది నా వాయిస్ వస్తుందా ఏం చేస్తున్నారు
ఎం లే ఇట్లా బయట తిరుగుతున్నా అక్కడిక్కడ
అవునా అవును మీరు ఎంతమంది సిస్టర్స్ మీ ఫ్యామిలీలో మొత్తం
మేమా త్రి నాతో పాటు ఇంకిద్దరు నేను ఇంకా ఇద్దరు సిస్టర్సు
ఓకే అండ్ మీ మమ్మీ మీ అమ్మమ్మ ఇద్దరు
మమ్మీ నాయనమ్మా
ఓక్కే ఓకే అచ్ఛా అంటే ఇప్పుడు షాప్ మీది ఉంది చూసారా మీరు అంటే అది మీ ఓన్ గా పెట్టుకున్నారా లేకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ నుంచి మీర్
లేదు లేదు అది మాదే ఓన్ అంటే షాప్ అయితే రెంట్
హ్మ్
పెట్టింది మాత్రం మా నాయనమ్మ ఇప్పుడు కాదు ఒకా థర్టీ ఇయర్స్ నుంచి చేస్తుంది థర్టీ ఇయర్స్ బాగానే ఇయర్స్ నుంచి చేస్తుంది
ఓకే ఓకే
అంటే ఫస్ట్ మా ఊళ్లో మా నాయన మ్మనే చేస్తుండే అనమాట ఎవరూ చేయపోతుండే వాళ్ల తమ్ముండ్లు వాళ్ళంత
మ్మ్ఁ
మహిళ మా వోళ్ళు కూడ ఊర్లు ఉన్న వాళ్ళు కూడ ఎవరు చేయకపోతుండే
హ్మ్
అప్పుటి నుంచి ఆయన ఈమెనే చేస్తుండే ఇంగ అట్లా అట్లా అట్లా ఆళ్ళ కొడుకులు పెద్దగాయి వాళ్ళు చేసుకుటురు షాప్స్ పెట్టి
అంటే ఇగ మీరు గిటంగా అదే మొత్తం కంటిన్యూ చేస్తున్నరు అయితే
అట్లేం లేదు గాని ఇగ కొన్ని డేస్ చెయ్యాలి ఇగా
మ్మ్ఁ ఓకే ఓకే అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు చేస్తుండ్రు కదా!
ఆ ఆ ఇప్పుడైతే చేస్తున్నం
ఓకే అంటే మా మీ అమ్మమ్మ కూడా ఉంటదా అక్కన్నేఁ
ఆ ఉండేదే మా నాయినమ్మా ఎక్కువ అంటే మార్నింగ్ పోతదండి. నేను ఆఫ్టర్నూన్ పోతా‌ ఇగా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నేనే మ్ఁ చేసెయ్ పొద్దుగాల
ఓకే ఓకే గ్రేటే
అదే కదా పొద్దుగాల పోయి చేస్తది
హ్మ్
చేసి ఆఫ్టర్నూన్ నేను పోత ఇగ, ఆమె ఏం చెయ్యదు ఇగ ఆఫ్టర్నూన్ నుంచి నేను.
ఓకే ఓకే అంటే ఏం మీ ఇద్దరు చూసుకుంటట్టు ఉండేట్లు ఇగా
మిద్దరం
మరీ పూజ అండ్ దివ్య
ఆలిద్దరు జాబ్స్ ఆల్ రారు దివ్యా వచ్చిన గూడ ఎప్పుడు ఆయన గిట్లనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ల చెయ్యి అంటే చేస్తది గానీ పూజ‌ అసలు శాప్ దిక్కు ముఖం మొఖం కాదుగా, కాలు గూడ పెట్టదామే.
అయ్యె
ఇంటికాడికి తెచ్చి చేస్త ఆడి
అర్రె ఎందుకలా
ఆమెకి రోడ్ పైన ఉండడం గాని, అట్లా షాప్స్ కి పోవడం అట్లా ఏం నచ్చదు
మ్మ్ఁ
అఓకే
ఆఁ స బట్ ఇంట్లా అంటే ఇంట్ల గా రా కాని పని కదా
కాదు కానీ ఒకప్పుడు స్టార్టింగ్ లో మా తాతోళ్ళ ఇంట్లో ఉంటుండే అనమాట అప్పుడు ఇంట్లో కూడ ఒక పీటే ఉంటుండే, అప్పుడు ఏం చేస్తుండే అంటే ఎక్కువ బట్టలు ఉంటే ఈడ కాకుండే ఆ షాపు ముంగడా ఏమంటారు ఇక్కడ్నే తిను మా ఇంటి సైడు
ఓకే అవునవును అక్కడా షాప్ దగ్గర
ఆ అయితే అహ అది కూడ కాదు అం మేమ్ స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా ప్రజెంట్ ఆ ఇల్లు పక్కన వాటర్ ఫిల్టర్ ఉందిగా
ఓకే ఆ
అక్కడ ఒక టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముంగడ ఉంటుండే
ఓకే ఓకే
ఆ ఆడుంటుండే ఎక్కువ బట్టలు ఉంటు ఆ అప్పుడు ఏం చేస్తుండే షాప్ నుంచి ఇంటికి తీసు కొని పోతుంటి ఇంటికాడ మా మమ్మీ ఏస్తుండే అప్పుడప్పుడు మా పూజ కూడా ఏస్తుండే
ఓకే ఓకే ఇగా ఇంటికాదా తీసుకొస్తే ఎవరినా ఒక్కరైనా చేస్ సర్ కా అని యంగా ఇంటికి తీసుకొచ్చి చేస్తుండే నన్ను
ఆ అప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుండే కదా అట్లా చేస్తుండే
ఉహుమ్
అయ్యా ఇంటికాడ వేరే వాళ్ళుయి ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా
అవునవును
అల్లాయి మళ్ళా ఆడి నుంచి ఇడికి ఎందే వలని చెప్పేసి అన్నే ఏస్తుంటిమి
ఉహుం
అట్లా ఇంగా ఇప్పుడైతే ఏం చేస్తాలే అట్లా అక్కడ ఉన్నప్పుడు ఏస్తుండే నువ్ అ ఫస్ట్ మా ఇల్లు యుష్ణవు కదా వేరే ఇల్లు
అవునవును
అక్కడ ఉన్నప్పుడు ఏస్తుంటే ఇక్కడ వచ్చినంక ఏం చేస్తాలే ఇగ
ఉమ్ అంటే ఇప్పుడు మీకు ఇది ఎప్ ఒక్కటే ఇప్పుడు ఇంటికైతే ఏం తెస్తలేదు అక్కడనే చేసి అక్కడనే ఇచ్చేసిండే
ఆ అక్కన్నే ఏషీ అక్కన్నే
ఆ
ఇడ నేమో ఎక్కువ ఖాళీ ప్లేస్ లేదు ఆడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉంటుండే
అవును నేన్ మొన్న వచ్చిన చూసినప్పుడు కొంచెం చిన్నగానే ఉండే అది
ఆ ఇది చిన్నగానే ఉంది దాంతో కంపేర్ చేస్తే అట్లా మళ్ళా ఏమంటారు ఇది ఇంకోటి సంఘ్యం కదా అట్లా వాళ్ళు తిడతారు అని చెప్పేసి చేయ్ మీదే
హ్మ్
షాప్ దగ్గరనే ఏం ఏమున్నా అయిన అప్పట్లా ఏమి బట్ ఎక్కువ ఆస్తులే షాప్స్ అయినాయిగా
హుమ్ హు అవును
వాళ్ళు ఇగ వాళ్ళ మా మామ వాళ్ళకి ఎక్కువ పోతుారు గిరాక్
ఓకే ఓకే అంటే మీ మామ వాళ్ళు కూడా చేస్తారా అది జాబ్ సెలక్ట్ బిజినెస్ ఆ
క్లీనింగ్ కూడా ఏస్తరు
మీరు చేయరా
మేం మాకురాదు చేయడానికి జస్ట్ ఐరెనే వాళ్ళు వాష్ చేస్తారు డ్రై క్లీనింగ్ చేస్తారు ఐరన్ చేస్తారు
ఆ
ఇగ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది క డ్రై క్లీనింగ్
ఉమ్ ఉమ్ ఎక్కువ ఎక్కువ డ్రై క్లీనింగ్ కి చాలా మంది ఇస్తున్నారు మొత్తం
అట్లా ఇగ మొత్తం వాళ్ళకి యెళ్ళిపోతుర్రు గిరాకు
ఆ ఓకే మీరు గూడా స్టార్ట్ జేసేదుండే మరి
మాకు అసలు ఆ వాషింగ్ ఎట్లా జేస్తరు అనేది దెల్ వదు ప్రాసెస్
ఒకసారి చూడాలి వాళ్ళే చెప్పాలని ఏం లేదు గదా మనకి యూట్యూబ్ లో గొడితే టా ఆలా దెలుస్తది గదా మన చేత్లనే ప్రపంచం పెట్టుకొని మనం ఇంకా వాళ్ళకి
ఉమ్ హు అట్లా గాదు ఒకవేళ మేము ఇన్ కేస్ అట్లా స్టార్ట్ జేసిన మా వోళ్ళు ఊకోరు
ఉమ్ అయ్యో వాళ్ళది వాళ్ళదే మీది మీదే గదా
అట్లా గాదు ఆళ్ళది ఆళ్ళకే ఉండాలి ఇంకోళ్ళు బెట్టొద్దు
అయ్యో అట్లాంటే బాగనే ఇప్పుడు మరి మీరు ముంగర బడొద్దా వాళ్ళె ముంగర బడాలంటే ఎట్ల జెప్పు
ఆళ్ళె బడాలే
హు అయ్య అట్ల ఎందుకు మీరు స్టార్ట్ చేసి జూడండి ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా అంటే మీరు సపోజ్ ఇప్పుడు మీకు దీంట్లో అయితే ఎక్కువ లాభం ఉంటుందో మీరు దాన్నే వదిలేస్తురు గదా
అంతే అని ఇగ ఏమంటరు ఇది మేము ఇప్పుడు ఐరన్ గూడా చెప్పినగా మాదే ఫస్ట్ తని మా నాయనమ్మ నే జేస్తుంది ఇగ ఇప్పుడు సొం తం మా మామ వాళ్ళ అంటే మా నాయనమ్మ వాళ్ళ సొంతం తమ్ముని కొడుకులు ఇంగా వాళ్ళు ఏమన్ టురంటే ఆ నువ్వు అప్పటి నుంచి జమానాలో నుంచి జేస్తున్నావ్ నువ్వే బంద్ జేసుకో జేస్తే అయి ఐరన్ కే మళ్ళ మా మా ఊర్ల బట్టలు గూడా రావు వేరే మీద ఊర్లు ఉంటాయిగా కాచారం అట్లా
అవునవును
అవ్వే వాళ్ళే వస్తరు ఊర్లో చాలా తక్కువ
ఆ అంటే వీళ్ళు మాట్లాడుకున్నట్టురు వీళ్ళు
మాట్లాడుకోవడం అంటే ఇంగ అప్పుడేమో మాకు ఇస్తుండే ఇగ మధ్యలో వెల్ డ్రైక్లీనింగ్ గూడా ఆడ్డ్ జేసిర్రుగా
ఉమ్
అట్లా అల్ల కెళ్ళిపోతురు మాకు ఊర్లా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇల్లులు ఉన్నాయి పర్మెనెంటివి
ఉమ్
ఇగ వాళ్ ఎక్కువ బట్టలు ఉంటాయి ఆళ్ళయ్ తక్కువ తక్కువ గాదు వీక్లీ వన్స్ వస్తాయి
ఆ ఓకే ఓకే ఆ
ఇగ అట్లా మాకు వాళ్ళు మా దగ్గరకే వస్తరు ఇగ మళ్ళా వేరే ఊరోళ్ళకి ఇప్పుడు కాచారమ్మా గవన్నీ జెప్పిన
ఆళ్ళు గూడా మా దగ్గరకే వస్తరు అసలు మా షాప్ బందున్నా ఇంటికాడిచ్చి పోతరు
అచ్చా ఇగ వాళ్ళు ఇగ మీరు వాళ్ళది జూసుకుంటారు
ఆ ఇగ ఇట్లనే మార పెళ్ళిళ్ళ సీజన్ ఉంటది గదా అప్పుడు ఇంగా ఒక్కొక్క బెడతారు రెంరెండు జత్తల్ అనూకుంటా దెస్తరిగ
ఉమ్ హు ఇగ పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే అందరు ఏం జేస్తారంటే పోయదు ఉంటంది కాబట్టి కొంచెం మంచిగా రిసీవ్ చేసుకొని తీసుకొని పోతుంటరు కదా
ఇగ మళ్ళ ఇప్పుడు వాళ్ళ దగ్గరీకే పోతే ఆడ గీరాకుంటే ఇప్పుడు కాదు అంటే మా దగ్గర దగ్గరికి అట్లా మేమ్ కాదంటే ఆళ్ళ దగ్గరికి
అదే ఇగ ఆల్టర్నేట్ చూస్తారు ఎప్పుడైనా ఎవరికి మనకి జల్ది వర్క్ ఉంటే వేరే షాప్కి వెళ్తారు అట్లా ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఐరన్ బాక్స్లు లేయో అప్పుడు ఇంకే తక్కువ అయిపోయింది మీకు గిరా కదా
ఆ ఇప్పుడు మేం చేస్తున్నాంగా బొగ్గులది
ఉమ్ ఉమ్ అవును
మామ వాళ్ళు చేస్తలే, అంటే వాళ్ళు ఇంటి దగ్గర చేస్తురు గాని, ఇప్పుడు ఇంకొక షాప్ ఉంటది అల్లదే గల్లిల అయినా ఇది కరెంట్ దాంతోనీ చేస్తరు.
అవును నేను ఆది చూద్దామ్ అని మర్చిపోయిన, మీరు కూడా కరెంట్ దాంతోటే చేయొచ్చు కదా?
అంటే మాకు కరెంటు దాంతోని అలవాటు లేదు. ఇంకోటి రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు మనం బట్టలు ఐరన్కి ఇస్తారు కదా షర్ట్లైన, పాయింట్లైన సరే ఫస్ట్ వాటర్ కొట్టి వెడ్తం అన్మాట మేం, ఆల్లు ఫస్ట్ వాటర్ కొ ట్టి వెట్టుకుంటాడు. ఇగ మల్ల మల్ల వాటర్ కొట్టాడానికి
అవును ఒకటేసారి కోడ్
ఆ మేం కొడ్తాము కానీ ఇట్లనే మధ్యల వేరే వల్లయివోస్తుంటాయి గా అప్పుడు అవి వాటర్ మొత్తం ఎండిపోతది గదా శెట్టు మూడు ఊతల్ ఓ మళ్ళ మధ్యల చేతి వెట్టి వాటర్ వొస్తాం గా, ఇట్లనే సడన్ గా బాక్స్నీ ముట్టుకున్నాం అనుకో షాకొస్తది.
ఉమ్ అట్నే ఏం లేదు ఇక్కడ మా ఒక అన్న కూడ చేస్తడు. సేమ్ అంటే మిడిల్ మిడిల్ స్ప్రే యూజ్ చేస్తడు.
మేం స్ప్రే యూస్ జెయ్యము చేతోని కొడ్తము.
ఒక్కే అంటే ఫస్ట్ చెయ్యితోటి పోస్తాడు తర్వాతకి స్ప్రే యూజ్ చేస్ సరేన్న
అదే స్ప్రే ఆ వాటర్ బాటిల్ల కాలిన్ బాటిల్ ఉంటది కదా
అంటే నేను ఎందుకు ఎందుకు ఇది మాట చెప్తున్ననంటే మీరు ఇప్పుడు బొగ్గుల కోసం అక్కడిక్కడ వెతకాల్సి ఉ అంటే వెళ్లాల్సొస్తది. కొంచం ట్ర అది బంద్ ఉంటంది గదా అదే ఇప్పుడు ఎలక్ట్రిక్ది ఉందనుకొ మీరు కొంచెం ఎందంటే ఏం ఉన్నా కూడా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకోటి మీ ఇన్కేసు అక్కడ శాప్బంజ్ చేసినా గూడ, ఇంటికెళ్ళి గుడ చేసుకోవచ్చు మీరు
చేసుకోవచ్చు కానీ, ఇగ మాకు భయమైతది ఎంతైనా దంతోంనీచేయాలంటే
ఆ
అయిన ఇప్పుడు ఇప్పుడు గిరాక్ ఏట్లుర్ అంటే ఆ ఎలక్ట్రిక్ దానితోని మంచి ఒస్తలేవు ఈ బొగ్గులు దానితోనే మంచి వస్త గాని మా దగ్గరకి వస్తారన్మాట
ఓగే
ఇప్పుడు ఈ డ్రైక్లినింగ్ ఇచ్చినయి ఉంటాయి గదా ఆ షర్ట్స్ ఇప్పుడు ఈ బొగ్గుల దానికి అంటే మాకు గూడ తెల్వదు. ఆ ఇప్పుడు దాంతోనే ఇట్లా జెస్తే ఇట్లా ఉంటందని చెప్పి ఎందుకంటే మేము చూడలేము. మేము దీంతోనే జేస్తం కాబట్టి దీనితోనయితే మంచిగా ఒస్తది. మాగ్ తెల్సు ఈ కరెంట్దంతోనైతే మాగ్ తెల్వదిగా
సరే సర్లే పోని
ఉమ్
ఉమ్ సరే మరి
ఉమ్ సరేనండి బాయ్ ఆ ఆ